హలో
ఆ హలో
ఫోన్ ఎత్తినందుకు థాంక్స్ బావున్నావా రోజు ఎలా గడుస్తుంది
ఆ నేను బాగున్నాను పర్వాలేదు ఎప్పట్లానే మామూలుగానే ఉంది మీ ఊర్లో విశేషాలు ఏంటి
విశేషాలు ఏమున్నాయి ఎప్పండి ఏ ఎప్పట్లాగే పోద్దున లేవాలి కాఫీ తాగాలి ఇక్కడయితే నారల్లో లాగా హడావిడి ఉండది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఉద్యమాలు లేగా లే లేకపోయినా పర్వాలేదు రోజంతా ఏదో ఒక పాయింట్ లో గడిచిపోతా ఉంటది
నిజమే పల్లెటూరు వాతావరణం మే వేరు రోజు మీరు ఉదయాన్నే ఏం చేస్తారు
నేనా జనరల్ గా నేను రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా లేస్తానండి పొద్దున్నే లేచి ఆ పెరట్లో ఉన్న మొక్కలకి ఫస్ట్ నీళ్లు పోస్తాను తర్వాత కొంచంసేపు వ్యాయామం చేస్తాను ఫిజికల్ బాడీ కోసం మీరేలాగా గడుపుతారు మీ రోజుని
నేనేముంది పొద్దున్నే లేచి మా పెరట్లో ఉన్న చెట్లకు నీళ్ళు పోస్తాను తర్వాత నేను కూడా కొంచెం సేపు ఉదయాన్నే లేచి ఇల్లి శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను ఫస్ట్ తర్వాత మా అమ్మ కొంచెం వంటి ఇంట్లో హెల్ప్ చేస్తాను ఇగ మిగతా టైమ్ ఉంటాయి గట్ట పుస్తకాలు చదవడం లేదా కుట్టు పని నేర్చుకోవడం లాంటివి చేస్తుంటాను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నంమై ఉంటాను మొత్తానికైతే
ఆ షాన మంచి అలవాట్లే ఖాలీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవడం చాలా అవసరం మా ఊళ్ళో కూడా చాలా మంది ఉద్యోగాలు లేకపోయినా వ్యవస్ తేపనులోను పశువులు మేపడంలోను ఏదో ఒక పని చేస్తుంటరు మనకు మనం ఏదో ఒక పని సృష్టించుకోవాలి కదా
కరెక్ట్ ఖాళీగా ఆలోచిస్తూ కూర్చుంటే మనశ్శాంతి ఉండదు ఇంట్లో వాళ్ళకి సహాయం చేయడ్ దం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం వేళలో మీరు ఎలా గడుపుతారు
ఓ సాయంత్రం కాగానే స్నేహితుల అందరం మాకు ఒక చెట్టు ఉంటుది ఊరుచివరన ఒక చెట్టు ఉంటుది పెద్ద చెట్టు సో చెట్టు కింద కలుస్తాం ఫస్ట్ అందరం కలిసి అక్కడ అందరం కలిసి కబులు చెప్పుకుంటాం ఆ రోజంతా ఏం జరిగిందో సో నైరాలావు ఇక్కడ కాలుష్యం ఉండదు కాబట్టి స్చ్ఛమైన గాల్చి వీల్చుకుంటూ కాసేపు నడుస్తాం అందరం కలిసి నడుచుకుంటూ మాట్లాడుతాం అలా గడిచిపోతా ఉంటది మా సాయంత్రం మరి మీరు మీది సాయంత్రాలు ఏం చేస్తుంటారు అక్కడ
నేను సాయంత్రం పూట మా ఇంటి దగ్గర పిల్లలలకు చదువు చెప్తాను తర్వాత మా అమ్మతో కలిసి కూరగాయలు పండించే పనుల్లో సహాయం చేస్తాను రాత్రి భోజనం చేసాక అందరం కలిసి కాసేపు మాట్లాడుం
చాలా చాలా సంతోషం ఉద్యోగం లేకపోయినా మన దినచర్యని ఇంత చక్కగా ఆరోగ్యంగా మార్చుకోవడం చాలా గొప్ప విషయం కదా పల్లెటరు వాతావరణం మనకు ఓర్పు నేపుతుంది
అవును మీరు చెప్పింది నిజమే ఇక్కడ ఆహారం వాతావరణం మనుషు త మధ్య ఉండే అనుబంధాలు నగరాల్లో దొరకవు సరే మరి కే ఏమన్నా విషయాలు చెప్పు
ఆ నాకు పల్లెటూరు అలవాళ్ళ గురించి ఇంకా మాట్లాడ అనిపించింది అందుకే మళ్ళీ అడుగుతున్నాను మీ దగ్గర సమయం ఉందా
ఆ అవును తప్పకుండా మాట్లాడతాం ఇందాక మీరు ఊడ్చూర స్నేహితులతో గడిపిన సమయం గురించి చెప్పారు కదా అసలు మీ ఊర్లో సాయంత్రం వాతావరణం ఎలా ఉంటుంది
మా ఊర్లోనా మా ఊర్లో సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి పక్షులు పక్షుల సౌండ్స్ వస్తుంటాయి గిలగిల రావాల వస్తుంటాయి పొలాల నుంచి అప్పుడే సాయంత్రం కాగానే బర్లు కూడా వస్తుంటాయి అలా శబ్దాలు అనికి చాలా బాగుంటది నార్మల్ గా ట్రాఫిక్ శబ్దాలు ఉండవు గాని అడవిడ ఏమి ఉండదు ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది మరి మీ ఊర్లో సాయంత్రాలు ఎలా ఉంటాయి
మా ఊర్లో కూడా అంత అతే ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం కాగానే ప్రతి ఇంటి ముందు మహిళల కల్లపు జల్లి ముగ్గులేస్తారు ఆ సమయంలో వచ్చే ఆవు పేడ వాసన మట్టి వాసన పల్లెటూరు ప్రత్యేకతను గుర్తు చేస్తాయి ఆ తర్వాత దీపాలు వెలిగించి పూజలు చేస్తారు
అవునవును ఆ ముగ్గులు కూడా వేస సంప్రదాయం పల్లెట అంధాన్ని మరింత పెంచుతుంది ఒకప్పుడు పల్లె పల్లెల్లో సాయంత్రం కూడా రచ్చబడి దగ్గర పెద్దవాళ్ళు కూర్చునే విషయాలు చెప్పుకుంటే వాళ్ళు కదా ఇప్పుడు అట్లా ఏమైన్నా ఉంటుందా ఏమన్నా చేంజ్ అయ్యిందా
ఉన్నాయి కానీ అంతకు ముందు ఉన్నంతగా లేవు కాని ఇప్పుడు ఎక్కడా అందరుూ టీవీలకి ఫోన్లోకి అలవాటు పడుతున్నారు అయినా కూడా పొలం పనులు ముగించుకొని వచ్చే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రచ్చబండవచ్చు దగ్గర కూచ్చొని మాట్లాడుకుంటారు వర్షాల గురించి పంటల దగ ఇల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు మరి మీ ఊర్లో యువత ఖాళీ సమయాంలో ఏం చేస్తారు
ఓ మా దగ్గర యువత కొంతమంది ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉద్యోగం చేస్తారు పనులు ఉన్న వాళ్ళు పనుకి వెళ్తారు పొలం పనులు వెళ్తారు పొలం పను వెళ్తారు ఎక్క్క శాతం ఆ ఉద్యోగ యువత మాత్రం ఉదయం పూ లేచి వ్యాయామాలు చేస్తారు ఆటల వైపు మగ్గు చూపుతారు ఎక్కువ మా సైడు కబడ్డీ గాని వాలీబాల్ గానీ క్రికెట్ గాని ఇలాంటి ఆటలు ఆడుతుంటా ఆటలు ఆడతారు దీని వల్ల ఆరోగ్యం బాగు పడుతుంది కదా సమయం కూడా వృధా కాదు మరి మీ సైడు అమ్మాయిలు ఖాళీ సమయంలో ఎలాంటి పనులు నేర్చుకుంటారు
ఆ మేము అమ్మాయిల అంటే ఏముండదు కుట్టు పని నేర్చుకుంటాం మగ్గం పని ఇక కొంతమంది ఏమో ఇంటి దగ్గర చిన్నపాటి తోటమాల పనులు చేస్తూ కూరయలు పండిస్తారు మార్కెట్ నుండి కొన్ని పని లేకుండా ఇంట్లోనే పండిన తాజా కూరయలను పండు వండుకోవడం అంటే ఒక మంచి అలవాటుగా మారింది
నిజంగా అది చాలా మంచి చ అలవాటులే రసాయనాలు ఏమి స్వచ్ఛమైన ఆహారం పల్లె పల్లెటూలోనే దొరుకుతుంది మా ఇంట్లో కూడా పెరట ఉంటది ఆ పెరట మేము కూడా అడ చెట్ మనస్తం మూనో చెట్లు పెంచసాం ఇంకా చిన్న చిన్న ఆకు కూరగాయలు టమాటా చెట్లు వంకాయ చెట్లు పెంచుతూ ఉంటాం రోజువార నేను చూసుకోవడం నీళ్ళు పోయడం వంటి అంటే నాకు చాలా ఇష్టం
అవును మొక్కలలను పెంచడం వల్ల ఆ మనసుకు ఎంతో ప్రశాంతత కూడా లభిస్తుంది అంతేకాకుండా ప పలలో వారన్ సంతజరుగుతుంది కదా గుర్తుంది కదా మీ ఊర్లో ఏద జరుగుతుంది సొంతా
ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది గత నాలుగై సంవత్సరాల నుంచి నేను తప్పకుడా కుండా వెళ్తాను అక్కడికి అక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతుల రైతులు తము పండించిన పండలు తీసుకొని నేరు వస్తారు సో అక్కడ జరిగే బేలసార్లు గాని మనుషుల మధ్య పలకరింపులు పాత ఫ్రెండ్స్ కలవడం చుట్టాలు కలడం ఒక సరదాలా ఉంటది మీ ఊరు సొంత విశేషాల నుంచి
మా ఊర్లో అంటే బుధవారం సంత జరుగుతది. సంతకెళ్లడం అంటే కేవలం వస్తువుల్ కొనుక్కోవడమే కాదు గదా. పాత స్నేహితులనూ, బంధువులనూ కల్సుకునే అవకాశం గూడా అని అనుకుంటా నేనైతే. నగరాల్లో సూపర్ మార్కెట్లలోకి ఎళ్తే సైలెంట్ గా ఎళ్ళి కావలసినవి కొనుక్కోని వస్తరు. కానీ పల్లెటూళ్లలో ఆ సంత కోలాహలమే వేరు.
కరెక్టే చెప్పారు. పల్లెలో మనుషులమ దాని మీద ఎక్కువా అంతా అలా నగరాల్లో ఉండది గదా. ఎవరైనా దారిలో కన్ పిస్తే భోజనం చేశావా అని అడిగేట్ అడిగే వాళ్ళు ఉంటరు పల్లెటూళ్లలో అయితే. ఉద్యోగం లేకపోయినా ఈ ప్రశాంతమైన జీవితం. ఆ నగర్ జీవితం కంటే చానా మంచిది గదా.
అవును నగరాల్లో డబ్బు ఉంటది గానీ ప్రశాంతతా మన పల్లెటూర్లలో ఉన్నంత స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అక్కడ దొరకవు గదా. పల్లెల్లో వన్రుల్ తక్కువయినా గూడా ఉన్న వాటితోనే మనకి తృప్తిగా బల్వా బాదా బతకడ్ డం ఇక్కడ ప్రజలక్ అలవాటు.
నిజమే రాత్రి సాయం అవుతుందీ. ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది. పల్లెలో తొందరగా వాళ్ పడుకొని ఉదయమే లేవడం ఒక ఆరోగ్యకరంగా అలవాటు. ఇక్కడైయితే సిటీలో లేట్ నైట్స్ పడుకోవడం, లేట్గాలెవ్వడం ఉంటుంది.
అవును రేపు ఉదయాన్నే మళ్ళీ పనులుంటాయి. మీతో మాట్లాడటడం చాలా సంతోషాన్నిచ్చింది. పల్లెటూరు గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నట్లుంది.
తడుపుకుందాం. నేను ఇప్పుడే పెరట్ చెప్పు చెప్పు
నేను ఇప్పుడే పెరట్లో నుండీ ఎండిన ఆకులు శుభ్రం చేసీ. మునగ చెట్టుకీ పాంచు ఏస్తున్నాను. పొలంవైపు వెళ్తున్నారా అక్కడ ఎట్లుంది వాతావరణం.
అ ఉదయం పూట పొలాల గట్ల వెంబడి నడవడం చాలా ప్రశాంతంగ ఉంది. మంచు బిందువులతో ఇలా వరిచేనులు మెరిసిపోతూంటాయి. మనకు ఉద్యోగం లేకపోయిన ప్రకృతి ఇచ్చే ఆనందం. ఏ నగరంలో దొర్కదసలు.
నిజమే. అయితే నాకో సందేహం. మన లాంటి యువతకు పల్లెల్లో ఉద్యోగ అవకాశాల్ తక్కువగా ఉన్నాయి గదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు. మనం ఇక్కడే ఉంటే ఉంటూ ఏదైనా చేయగలమా అ అనిపిస్తుందా.
మంచి ప్రశ్న అడిగావ్. ఉద్యోగం లేదని ఖాళీగా కూర్చోవడం కంటే. మనకున్న భూమిలోనే ఆధునిక పద్ధతులు వ్యవసాయం లేదా సేంద్రీయ కూరగాయల్ పెంపకం. చేస్తే మంచి లాభాలు వస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన పంటలు పండించినట్టు గూడా ఉంటుంది. నాణ్యమైన ఆహ్ హారం నగరాల్లో చాలా గిరాకీగా ఉంటది.
అవును మీరు చెప్పింది నిజం. మా ఊర్లో గూడా కొందరు యువకులు కల్సీ పాల ఉత్పత్తి కేంద్రం మరియు యు నాటుకోడ్ల పెంపకం ప్రారంభించారు. వాటికి పెట్టుబడి తక్కువా. పల్లెటూరు వాతావరణంలో వాట్ చూసుకోవడం గూడా చాలా ఈజీ.
అవును పశుపోషణం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న అద్భుతమైన అలవాటు గదా. అలాగే ఖాళీ సమయంలో కుటీర ప్రశ్రమలూ. అంటే పచ్చళ్ళ తయారీ, అప్పుడాలు జేయడం, లేదా జనపనాల సంచులు కుట్టడం లాంటివి చేస్త్ స్తే మహిళలు మంచి స్వయం ఉపాధి కో దొరుకుతుంది. మీ ఊళ్ళో ఎవరైనా ఇలాంటివి చేస్తున్నారా.
ఆ అవును ఇక్కడ కొంతమంది మహిళలూ పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకొని కుట్టు మిషిన్లు పెట్టుకొని బట్టలు కుడుతున్నారు. ఇగా ఇంకా కొందర్నేమో ఇంటి దగ్గర్నే చిన్నపాటీ నర్సరీలు పెట్టి పూల మొక్కలు అమ్ముతున్నారు దీని వల్ల వాళ్ళకి అధికంగా ఆచర దొరుకుతుంది
ఓకే వినడానికి చాలా సంతోషంగా ఉంది పల్లెల్లోనే వారు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారని కానీ సరైన మార్గతత్వం అవసరం ఉంటది నరల వైపు వలస వ లేకుండా మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు
కరెక్ట్ పల్లెటూరు జీవిత దానిలో మరొక మంచి అలవాటు ఏమిటంటే ఇక్కడ వృధా అనేది చాలా తక్కువ ఇంట్లో మిగిలిన ఆహారాన్ని పశువులకి లేదా పక్షులకు వేస్తాము ప్లాస్టిక్ వాడడం కూడా ఇక నగరాలతో పోలిస్తే చాలా తక్కువ ఇక్కడ
నిజమే మనం ప్రకృతితో మమేకమై జీవిస్తాము సరే మధ్యాహ్నం అవుతు ఇబ్బంది కదా ఎండ ఎక్కువగా ఉంది నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి ఈ రోజు మీ ఇంట్లో ఏం వంట చేసారు
ఈ రోజు మా ఇంట్లో రాగి సంకటి తోటకూర పప్పు చేశారు పల్లెలో జొన్నలు సజ్జలు రాగులు వంటే చిరుధాన్యాలు తినడం ఎక్కువ కదా ఇవి శరీరానికి ఎంతో బలాన్ని కూడా ఇస్తాయి
ఆహా వింటుటే నేరురుతుంది మా ఇంట్లో ఈ రోజు సజ్జ రొట్టెలు చేశారు పాతకాలపు ఆహారాల అలవాటు లే పల్లెటూరు జనాల ఆరోగ్యానికి రహస్యం కదా సరే భోజనం ముహించు చుకొని సాయంత్రం వీలైతే మళ్ళీ మాట్లాడుకుందాం
హమ్ మరి మీరు తింటారా ఇట్లా చిరు ధాన్యాలు రాగులు సజ్జలు లాంటివి తింటారా
ఆ తింటానండి నాకు చాలా ఇష్టం మేము చిన్నప్పటి నుండి మా నానమ్మ వాళ్ళు పండిస్తారు ఆ మనకు రాగిజావా గాని జొన్న రొట్టెలు గాని ఆ కర్రీలో నానబెట్టు కొని తినడామే కాని నాకు చాలా ఇష్టం మరి మీరు మీకు అలవాటు ఉందా తినడం
ఆ తింటాం తింటాం మేము కూడా అంటే మేం పండియట్లేదు ఇప్పుడు కాని మేము పల్లెల్లో మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పండిస్తారు వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి చేసుకుంటాం
ఎందుకంటే ఈ రోజుల్లో నూడిల్స్ బిర్యానీలకి అలవాటు అయిపోయారు కదా రాగులు సజ్జలు ఎవడు పట్టించుకుంటలేరు కదా దా
అదంతా సిటీలలో కదా పల్లెటూరు జనాలకు అవన్నీ ఎక్కువగా అలవాటు అవ్వలేదు ఇంకప్పుడు ప్రస్తుతానికి అయితే
ఉమ్ అందుకే కాబోలు నగరాలలో జీవించే వాళ్ళతో పోల్చుకుంటే పల్లెటలో జీవించే వాళ్ళు కొంచెం దృఢంగా ఎక్కువ రోజులు బతుకు
అంతే కదా మరి కాలుష్య కలుమైన గాలి పీల్చుకుంటూ కలుషితమైన నీళ్లు తాగితే ఆరోగ్యం ఎక్కడుంటది చెప్పండి
సరే అండి మీతో మాట్లాడినందుకు అద్భు తంగా ఉంది నాకు ఆకలి అయితుంది తిన్నగా ఈవినింగ్ వీలైతే మళ్ళీ చేస్తాను
అలాగానండి భోజనం చేయండి మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్